ఏమో
హలో
అ
హలో
హలో
హలో చెప్పండి
హలో
హలో వినిపియ లేదా ఇయర్ ఫోన్స్ ఉంటే తీయండి వినిపియట్లేదు
హలో
హలో చెప్పండి
హలో
హలో
ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తు
ఆ ఏం జేస్తున్నారు
ఆ వర్క్ చేస్తున్నామండి
ఎక్కడున్నారు ప్రజెంట్
ఆ ఇలాంటివన్నీ ఇంట్లో షేర్ చేసుకోకూడదు
అవునా
ఆ ప్రజెంట్ మనం ఏ టాపిక్ పైన మాట్లాడాల అనుకుంటున్నారు ఆ తిన్న
ఏం కర్రి
ఆ మార్నింగ్ టిఫిన్ చేసానండి నేను మీరు
అవును నేన్ కూడా టిఫిన్ చేశాను
ఆ ఏమిందిన్నారండి
నేన్ దోశ తిన్నా
అవునా నేను సేమ్యా ఉప్మా తిన్న మీరేం చేసుకుంటారు టిఫిన్ అవున ఎందుకు ఇంట్లో చేయరా ఇంట్లో తినే అలవట్లేద ఎందుకు టిఫిన్స్ చేసుకోర మీరు మార్నింగ్ లేదు మా మమ్మీ చేస్తాది
అవును
అవునా, ఎందుకు మార్నింగ్ మీరు ఇంట్లో ఓన్లీ డైరెక్ట్ లంచా
డైలీ ఆ డైరెక్ట్ లంచ్ అండ్ డిన్నర్
అవును మేమ్ డైలీ మార్నింగ్ టిఫిన్ కంపల్సరీ
అవునా
హ్మ్
సరే ఇవ్వు
ఎందుకు మీకు అలవట్లేదా స్టార్టింగ్ నుంచి ఆ ఇంకా మాకు లంచ్ టైమ్ అవ్వలేదండి నేన్ బయట ఉన్నా
టే
మీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి
అవునా ఏం జేస్తున్నారు మీరు
నేను ప్రజెంట్ ఆఫీస్ లో ఉన్నా
ఆఫీసులో ఏముంటది మీకు వర్క్
ఆ అలాంటివి చెప్పకూడదండి కాల్లో అ మీరె ఎక్కడ ఉన్నరండి హలో
నేను
వినిపియట్లేదు
ఆ నేను కూడా ఆఫీస్ లోనే ఉన్నా
అవునా ఓకే అండి తిన్నారా మీరు
తిన్నాను
మీ వాయిస్ ఎందుకు వినిపయర్లేదు స్ట్రక్ అవుతుంది
క్లియర్గా మీకే వినుపియట్లేదు
హ్మ్ ఒకే మీకు వచ్చా అండి వంటలు ఆ ఉంది కొంచెం అవును చేస్తారా మీరు అప్పుడొప్పుడు మీ ఇంట్లో
అప్పుడప్పుడు కాదు మేము రెగ్యులర్ గా చేస్తా ఉంటాం
అంటే మీ ఇంట్లో వాళ్ళు చేసే వాటి గురించి అడగట్లేదు నేను మీరు చేస్తారా రెగ్యులర్గా అని అడిగాను
అ నేనే రెగ్యులర్ గా చేస్తానని చెపుతున్న
అవున ఓకే
అహ నేన్
ఏం చేశారు మరి ఇవాళ
ఇవాలా వచ్చేసి మది ఆ టమా మాటో కర్రి మా
వాళ్లే చేస్ అవునా మీరే చేసారా టమాటో కర్రీ అంటే సూప లేకపోతే గ్రేవియా
తరు
అవునా మీకు గ్రేవి అంటేనే ఇష్టమా
అది చాలా ఇష్టం అలా చేస్తేనే
ఓహో అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా అట్లనే
అ అందరం మాకు అందరికి అలవాటది ఆ అది అంటే రెగ్యులర్గా మేము అలాగే చేసుకుం
అవునా కాకపోతే అన్నిటికి గ్రేవీస్ బాగుండదండి కొన్నిటికి మాత్రమే బాగుంట అది మాకు కూడా తెలుసండి కర్రీ చేసుకున్నప్పుడు గ్రేవీ చేసు కుంటారు ఎవరు చేసుకని స్టోరేజ్ చేస్ కొరారి చంచలం
మాట కర్రి చేసుకున్నా
ఎవరైయినా అట్ల అట్లనే జెత్తరాండి ఓకే అండి అర్థమైంది అంటే దాన్ని మిక్సీ వట్టి సూప్ పోత్తరు అన్నటుగా
మీ ఇంట్లో ఎట్లా చేస్తారు
ఆల్ టైప్స్ ఆల్ టైప్స్ గ్రేవి సూప్ అన్నీ
అంటే అంటే అన్ని కర్రీస్ కి అలానే చేస్తారా సేమ్
ఆ లేదు కొన్ని కొన్ని కొన్ని కొన్నిలాగా అంటే కొన్ని సూప్ కొన్ని గ్రేవీ కొన్ని దగ్గరికి అట్లాంటివి ఉంటాయి కదా అట్లా
దగ్గరికి అంటె నా
దగ్గరికి అంటె నితంతురై
ఆ ఫ్రై లా గానా
ఆ ఫ్రై లాగా అవునండి ఫ్రై లాగా
అవునా మీ ఇంట్లో ఎవరెవరు ఉం సరే అండి
ఆ మా ఇంట్లో నేను నేను మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు
అ మీ తమ్మిడి మీరు
మీరు గైడ్ లైన్స్ చదివారా అండి పర్సనల్ టాపిక్స్ కాల్ లో మాట్లా మాట్లాడకూడదండి
ఉంగే అలాంటిది ఇందులో కూడా చెప్పొద్దట్లా
ఏ మని
ఒక గైడ్లైన్
ఆ అంటే కొంతమంది ఆ ఆ అండస్ అండర్స్టాండింగ్ కోసం చెప్పచ్చు అంటే మీరు నెక్స్ట్ కాల్లో ఇలాంటివి రీపీట్ చేయకుండా ఉంటారానేసి
ఆ అలా చెప్పద్దు
ఓకే అండి
మీ తమ్ముడు ఏం చేస్తున్నారు చెడు
మా తమ్ముడు చదువుకుంటున్నాడండి
అవునావును ఇంకా మరి
ఇంకా చెప్పదండి నైట్ నైట్ కూడా మీరూ అన్నమే తింటారా అండి
అవునవును మేము రెగ్యులర్గా అన్నమే ఉంటాము
అవునా అంటే నైట్ కూడా మీరే కుక్ చేస్తారా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అలసిపోతారు కదా
ఆ నైట్ చేయంనుడి నేను
ఆ
నైట్ చేయను
ఆ నైట్ ఎందుకు జెయరు
అంటే నైట్ ఇంటి లో వాళ్ళు చేశారు
ఓ అంటే మీరు రెస్ట్ తీసుకుంటారా టైం లో
అవునవును మాకు అంటే ఆఫీస్ వర్స్ ఉంటాయి కదా
సరే అవునువును ఎలా అయినా ఆఫీస్ నుంచి వెళ్ళి పోయిన తర్వాత టైర్డ్ అవుతారు కదా
ఆ అండి
హా ఓకే ఓకే అండి అంటే నైట్ కూడా టిఫిన్సా లేకపోతే లంచ్ టైఫా డిన్నరే అండి డిన్నర్లో టిఫిన్స్ ఉంటాయి రైస్ ఉంటాయి చాలా టైప్స్ ఉంటాయండి అందులో కూడా
రైస తీసుకుంటామా
అవునా మీరు ఫుడ్ లో ఏది బాగా స్పెషల్ గా ఫం చేస్తారు
చికెన్ నన్వజ్
అవునండి నేను నాన్ వెజ్ తిననండి నేను తిననండి నాన్ వెజ్
ఎందుకు
అే మేము మేము వైసేస అండి మేము నాన్ వెజ్ ఏమి తిన్నాము ఓన్లీ వెజ్ హా అవునండి మేము తినమాది
అచ్చా ఓకే ఉంటా మెయిన్ లో ఎవరు తినారా
సమాన్న్ని ఆహా లేదండి మేము ఎవరేం వినాం అవునా అంటే డైలీ తింటారా?
ఆ డైలీ అంటే డైలీ అనికాద్ కొన్ని డేస్ ఉం టయి కదా ఆ డేస్ లో తింటం
అవునా అంటే ఫాస్టింగ్ ఉన్న టైం లో తినరు నాన్ వెజ్ రెగ్యులర్ గా అయితే.
ఆ అంతే అంటే లైక్ సండే, వెన్స్డే, థర్స్డే అలా తింటాం అనమా
అంటే ఇగ చికెన్ అవునా మీరే చేస్ స్తర చికెన్ గూడ మీరు గ్రేవి ఇలానే చేస్తరా
ఆ అవును హ్మ్
ఇంకా చెప్పండి ఏమన్నా మీకు ఇం ఇంక ఏమేం స్పెషల్ గా కుక్ చేస్తరు
నాకైతే అన్ని కర్రీలు నాకు అన్ని వచ్చండి కర్రీస్
మ్మ్
నాకు ఆల్ టైప్ కర్రీసి వచ్చండి
అవునా నాకు రావండి.
ఎందుకు మరి నేర్చుకోలేదా?
అంటే కొన్ని కొన్ని వచ్చండి. అంటే చాలా స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ ఎప్పుడైనా యూట్యూబ్లో చూసుకుంటూ మాత్రమే చేస్త. ఓన్ గా రావండి.
అంటే అంటే మీకు చేసే వాళ్ళు ఉన్నారని మీరు చెయట్లేద?
ఆ అంటే అలవట్లేదండి ఇగ
ఆ అదే అదే ఇంట్లో వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నప్పుడు అలవాటు ఉండదండి.
మ్మ్ అంతే ఇంట్ల మమ్మీ వాళ్ళు ఉంటరు గదా, ఇగ అలవాటు లేదు ఎప్పటి నుంచెలి
అవునా
మీ ఇంట్లో మీరేం ఎందుకు చేస్తరూ? అ ఆ అవును చేస్తరను
సరే అండి నేను ఉంటాను మరి ఇంకా.
ఆ ఓకేనండి. బాయ్
బాయ్ బాయ్